హలో మ్మ్ చెప్పండి
బాగున్నరా అండి
బాగున్నా మీరండి
బాగున్నామండి
ఏం చేస్తున్నారు ఏం లేదు ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాం
కాళీ గానే ఉన్నరా తిన్నర
ఇంక తిన్లే ఇప్పుడె పెట్టిన రైస్
అవునా ఏం కర్రీ
కర్రీ ఏం కర్రీ వంకాయ్
వంకాయ వంకాయ వండలా బాగుంటది కదా అది వా టమాటో తోటయితే
ఉం
అవును అందులో చాల కూడా మన తెలంగాణ సైడ్ అయితే మాకు ఇట్లా బాగుంటది
హా హా పచ్చి చింత పులసు
అ అవును
పచ్చి ఉల్లిగడ్డలు ఏసీ చేసుకున్
పాపడాల పాపడాలతోని కవును చాలా బాగుంటది ఇటు సైడ్ కూడా మేము అదే తింటం బాగా మా దాంట్లో ఇంకా మండే వచ్చిందంటే నాన్ స్టాప్ అదే ఉంటంది అనుకోండి ఇంక
అ అంటే ఇంకేమేం చేసుకుంటరు
పప్పు పప్పు చారు ఇట్లాంటివి పప్పు టమాటో ఇట్లాంటివి ఉంటాయ్ ఇటసైడ్ ఇంగ
ఆహా
మ్మ్
అంటే మండే అని చేసుకుంటర
ఆ మండే మమ్మీ వాళ్ళు ఉంటరు కదా
మ్మ్
మమ్మీ వాళ్ళు ఫాస్టింగ్ ఉంటరు కాబట్టి సో అవి చేస్తరు ఇంగా
వాళ్ళతోని మీరుగుడ ఉంట్ర
మేము ఉండం వాళ్లే ఉంటారు మమ్మీ వాళ్లు మమ్మీ డాడీ ఉం
మీరు మాముూలుగా దినేస్తరా
ఆ మేము మామలుగానే తినేస్తం
మ్మ్ వంటలు ఎవరు చేస్తరు మరి
వంటలు మా మమ్మీ చేస్తది అక్కయ్య చేస్తది నాకు ఒక అక్కయ్యే ఉంది ఇద్ ఇద్దరు బానే అంటరు మమ్మీ టేస్ట్ బాగుంటది
మ్మ్ హు
మ్మ్
మమ్మీ మాకు ఎప్పుడు వండి పెట్టలేదు అట్లా
ఉమ్
మమ్మీ మాకు ఎప్పుడు వండి అట్లా వండి పెట్టలేదు
మీ మమ్మీ అ
మీ మమ్మీ
మా మమ్మీ వండి పెట్టాలంటే మీరు రావాలి కదా ఇక్కడికి
వచ్చినప్పుడు కూడా ఏప్పుడు చేయలేదు కదా వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చేయలేదు కదా
ఎప్పుడొచ్చారు మీరు మా మమ్మీ దగ్గరికి
మా మదర్ రాలేదా రెండు సార్లో మూడు సార్లో
అర్థం కాలేదండి
ఇప్పుడు ఏదన్నా పెళ్ళిళ్ళ అవి ఉన్నప్పుడు అటు అవి చూసుకొని మళ్ళీ మీ ఇంటికి రావడం అలా వచ్చేది కదా
అవును అంటే మా ఇంటికి మీరు ఎట్లా వస్తారు మీరు ఎ ఎక్కడంటారో నాకు తెలియదు కాబట్టి మా ఇంటికి మీరు రాలేరు కదా మ్మ్ ఎప్పుడు చూడలేదు మి మ్మల్ని నేను
అవునా సరే అయితే ఇప్పుడైనా కలుసుకుందాం
అతే ఓకే అండి
మ్మ్ ఇంకా అయిపోయిందా డ్యూటీ
ఇంకా లేదండి మ్మ్
మరి
ఇంకా టైమ్ పడుతుంది మాకు నైన్ థర్టీ టెన్ అవుతుందండి మాకు డ్యూటీ
మ్మ్
మ్మ్ అవున అండి ఖాళీగానే ఉన్న
హ అమా నిదారోత్తాంది
మ్మ్
నిదరస్తానంది
ఏం చేస్తున్నారు ఇంకా అందరూ
ఏంలేదు ఇప్పుడే రైస్ పెట్టినా కూర్చున్నా మా పాప చదువు
చదువుకుంటున్నా ఎగ్జామ్సా ఇప్పుడు పాపకి అంటే ఎంత వరకు చదువుకున్నారు
ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్
డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎక్కడ ఊర్లోనేనా
ర్లోనే
అవునా
మ్మ్
దెగ్గరనేనా మరి కాలేజీ మరి
బస్సు ఉంది వాళ్ళకు కాలజ బస్ మ్మ్ అందులో ఎల్లోచేస్తది
ఇప్పుడు ఏమి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మరి అమ్ పాపకి
ఫీ ఫైనల్ అని పెట్టిండ్రు
ప్రీ ఫైనలా
మ్మ్
మ్మహు ఇంకా
చెప్పాలె ఎట్లుంది మీ ఊర్లో ఆ మీ ఊర్లో వా తవరణం ఎట్లుంది
చల్ల చల్లగుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈవినింగ్ ఈవినింగ్ ఈవినింగ్ నుంచి అయితే మా మాబ్బులు వస్తానేయి స్టార్ట్స్ ఏం రావట్లేదు నాకు తెలిచి వన పడ వన పడుచు
అవునా మా ఊర్లో కూడా అట్నే ఉంది కానీ చల్లగాలి హాయి ఉంది
అవునా ఇంకేండి మరి బిల్డింగ్ ఉందా మీకు
ఉ అడి
బిల్డింగ్ ఉంటే మరి బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకోండి ఇంకా
మేము అట్లా పడుకోం దోమలు వస్తాఈ
ఇంగ ఇంగ ఫ్యాన్ పెటుకొండ్ దోమలు రాకుండా
దోమలు కాదు దొంగలు వస్తారు
డొంగలు సరా అ డొంగలు తాళం వేసుకోండి ఇంటికి
ఇంటిక వేసుకుంటేమీద మీద లేదా
ఆ
మాకు కూడా కొంచెం ఉంటాయి కదా ఏదైనా
అంటే మీరు స్ట్రాంగ్ మీరు స్ట్రాంగ్ ఉంటారు కదా అండి మీరు స్ట్రాంగ్ ఉంటే మీకేం చేయలేదు
ఎటివల్ల ముందు మన భయమే కదా
ఆహా ఇంకా భయపడితే ఎట్లా అంట ఎవడైనాని భయపడొద్దు మనం డైరెక్ట్ చేసుకోవాలి హ
ఇప్పుడు దాకా బయట కూర్చొని కయ అక్క ముచ్చట్లు పెట్టుకని
సరండిం మాట్లాడతారు
ఏముంది వాళ్ళు ఏం చేస్త న్నారు వీళ్ళ ఏం చేస్తన్నారు వాళ్ళు ఏం వండుకున్నారు వీళ్ళు ఏం వండుకున్నారు
మీరు కూడా ఒక గ్యాంగ్ లో ఒక వన్ మెంబరా
ఉ వాళ్ళు లేన వాళ్ళు ఏం తెచ్చుకున్నారు
వి
ఎవరి కాాల మళ ఇడారు అట్లానే ఉండదు అంద రచ్చ
మా సైడు అవునా చాలా ప్లేస్ ఉంటది అమ్మ ఏంటి ఉంగటా
కొంచెమే ఉంటేగానీ అడ్జస్ట్ అయి
అవునా
ఆ
హ
మాట్లాడుకోవాలి కదా అందుకే అడ్జస్ట్మెంట్ నిలబడే వాళ్ళు ని కూర్చుడే వాలు
అవునా
హ
మా సైడ్ కూడా మా మమ్మీ వాళ్ళు చాలా ముచ్చడు పెడతారు
అవునా
హ అని నేను వెళ్ళలేదు ఇప్పుడు నేను వెళ్ళలేదు వాళ్ళ మధ్యలోకి
హహ మాట్లాడవా అట్లా
లేదు మాట్లాడ హ
మరి ఎట్లా కొంచెం కొంచం మాట్లాడాలి కదా
ఇంగ మన స్టోర్ లో ఉంటాం కాబట్టి మనం ఏం మాట్లాడలేం కదా వాళ్ళతో
హ హ అంతకు ముందు ఎళ్లాకు ముందు
అంతకు ముందు కాలేజ్కి వెళ్దాం కాలేజ్ లేదా స్టడీ ఇట్లా ఉండటి
ఈ స్టడీ మొత్తం కంప్లీట్ అయిందా మరి
లేదండి డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నా నేను
దేని డిగ్రీయా
ఆ డిగ్రిీ
హరెగ్యులర్ నా రెగ్యులరేనా ఇీట్లా ఏమంటారు ఓపెనా
కాలేజ్ వెళ్ళకపోతే వాళ్ళ ఏమి అనరా
ఏం అనలేరు పర్మిషన్ తీసుకున్నా నుేను జబ్ చేసి టున్నా ఇట్లా ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి కొంచెం చేయడానికి అని జాబ్ చేస్త
ఆ
ఆ
పర్లేదు ఇప్పుడు ఏ ఇయరు మరి మీది
మాదా సెకండ్ ఇయర్ ఫైనల్ అంటే ఫోర్త్ సె స్టార్ట్ అవుతు
ఆహా మరి ప్రిపేర్ అవుతునా
అవుతున్నాం ఇంకా స్టోర్ లోనే అవుతున్నాం
కావాలి
హ
ఆ ప్రిపేర్ అవ్వకుంటే చేసుకోండి డ్యూటీలో అంటున్నా
హ పడుకోలేదా నయిట్ అంత
పడుకున్నా నైటుగాని ఏమో ఎప్పుడూ బయటికి వెళ్ళి రాగానే బయట నుంచి బయట ముసిలిట్ వస్తుినక కతం ఇప్పుడు వస్తునియి ఆవులింంతలు
అవునా బయటికి వెళ్ళొచ్చారా
ఆ ఓనర్స్ ఉన్న ఓనర్స్ ఉన్నారా రమేష్
షాప్ అ ఓనర్సలేరు నేనే షాప్ ఓనర్
అవునా
హ
ఆహా ఎందుకు వాళ్ళు ఉండరాా
హ వాళ్ళు ఉండరు ఇంగ మనమే చూసుకోవాలి ఇంకా షాపు
అవునా
ఆ
ఉ మరి నీకు అంత మెంట్ మెయింటెనెన్స్ నీకు మొత్తం వచ్చా
వచ్చయ అవు వచ్చు కాబట్టే తీసుకున్నారు ఒక ఎంప్లాయర్ గాని
ఉ అంటే ఇప్పుడు వేరే దగ్గరికి అన్నావు కదా అక్కడికి ఎల్నావ్ పాత దగ్గరికేనా మళ్ళీ కొత్తదేమయింది
కొత్తది కొత్తది పాత దాంట్లో చేస్తున్నా అంటే నేను పాతదానిలో చేస్త వస్తాను కాకపోతే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఇందులోనే ఇందులో ఒక ప్రమోటర్ గా చేసి న మళ్ళీ ఇంకో దాంలోకి వెళ్ళనా మళ్ళీ అందలో నుంచిల్లి నాకు ఇక్కడికి అసిస్టెంట్ మేనేజర్ వచ్చింది అట్ల
మ్మ్ హు
మ్మ్
అంటే అసిస్టెంట్ మేనేజర్ అంటే మరి సేల్స్ జేయడమా ఏమన్నా స్లిప్పులు అవి
ఒక దగ్గర కూర్చొని బిల్ బిల్ చేసేసుకుంటే అయిపోతుంది మనది ఏమి ఉండదు బర్
అంతేనా
మనం పాత చేసిందా అంటే ఏమంటే సేల్ చేయాలి
మ్మ్
టార్గెట్స్ ఫిన్స్ చేసుకోవాలి ఇదైతే టార్గెట్స్ ఏం ఉండదు మనకు సేల్ చేస్తే మనం బిల్ పేమెంట్ ప్రమోటర్స్ డిపెండ్ ఆన్ ప్రమోటర్స్ ఉంట తరింగా
ఆహా పేమెంట్ అది ఖచ్చితంగా ఇచ్చేస్తారా మంతకి
ఆ ఇస్తారు మాకు అది డైరెక్ట్ కంపెనీ నుంచే పడుతుంది మాకు డైరక్ట్ మా ఎంకో
సరే మరి ఉండనా
ఆ
ఉండేనా
ఆ ఉందండి నేన్ కూడా పని ఉంది మాకిడ కస్టమర్స్ వచ్చారా మళ్ళీ చేస్తాను మీకు
సరే
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఫ్రీ టైమ్ లో మాట్లాడినందుకు ప్లీజ్
మ్మ్
థ్యాంక్ యూ
సరే ఓకే బాయ్
బాయ్